ఏప్పుడు నువ్ వేరొ కాల్ చేసి సం మేం చేస్తా
ఓకే చెయ్
మ్మ్ ఏం చేస్తన్నావ్
దగ్గుతాన్న
మ్మ్ అల్ద వెస్ క్యారీ ఆన్ తిన్నవా
తిన్న చీ తిన్లా
ఎందుకు ఇంగా తిన్లే
ఇంకా టైం కాలేదు అందుకు
క్లాస్ల్ ఎంతకి
వన్ తర్టీ టూ త్రీ టెన్
ఓకే యాక్చువల్ గా నేను తినేసి వచ్చాను అన్నమాట లెవెన్ ఫార్టీ ఏ పంటదు లె మాకి పెస్ సె లెవెన్ కి ఓపెన్ చేస్తారు
ఆ
కానీ నేను ఫాస్ట్ గా తినేస్ సి అంటే అప్పుడు పోతే తక్కువ మంది ఉన్ టారు
మ్మ్
కానీ వస్తే తిన్నా ఎంత మంచి ఫుడ్ పెట్టరు తెల్సా నిజ్జంగానే ఈ రోజు ఎంత బాగుందెలుస కూూరయితే క్యాబేజ్ పొటాట్ వేసి కర్రీ చేశారు సుప్పర్ ఉంది
మ్మ్ ఇంకా హలో హలో హలో హలో హలో
చ
హలో హలో